హ బాన్నారా.
ఆ బోన్నండి మీరు బాన్నారా.
ఆమ్ బాన్నామండి.
ఏం చేస్తున్నారు?
ఇప్పుడే మా అక్కతో మాట్లాడా. మా అక్క చెప్ తుంది ఇప్పుడు ఎండాకాలం కదా ఎటైనా వెళ్దాము మళ్ళీ పిల్లలు పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చినాయి కదా అంటే చిన్న చిన్న పాపలు.
ఓహో
ఆ ఎటైనా ట్రిప్ కెళ్దాము అని మాట్లాడుతుంది.
ఎటెల్దాం అంటాది
అంటే మాకు ఇక్కడ వరంగల్ దగ్గర కదా వరంగల్ లోన అయితే చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా తిరిగి వద్దామని చెప్పింది మీరేమైనా హ్మ్ మీ దగ్గర మీరేమనా వెళ్తారా అట్లా మరి
ఆ మేము తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటాన అంటే ఇట్లా బస్సు తీస్తాలంట.
ఆ ఆ అర్ధం కాలేదు హ్మ్
తిరగాల టెంపుల్స్ చూడ్డానికి.
అవును కాకపోతే అవి కొన్ని రోజులు ఉంటాయి టెండే పది రోజులు పదిహేన్ రోజులు అట్లా పోతారు అంటే దూరాన్ని బట్టి ఉంటాయి అనుకుంటా. గుడులను బట్టి అవునా
కొంచెం తిరుపతీ ల
నానమ్మ వాళ్ళు ఇట్లా కాశీ ఆ అది మధు రాయి అట్లా అవన్నీ చాలా తిరిగి వచ్చేసిర్ అంటే కి మన కింది కాశీ నుంచి కన్యాకుమారి నుంచి కాశీ వరకు అట్లానే ఒక ఇరవై రోజులేమో వెల్లిళ్ళు ఇరవై ముప్పై రోజులు ఆ మళ్ళీ డబ్బులు కూడా మనిషికి ముప్పై వేలేమో ఇరవై వేలేమో వేసుకొని వెళ్ళిళ్ళంట. ఇంగా మన ఖర్చులు ఏం లేవు ఇంగా ముప్పై వేలలోనే అన్ని రోజులు అన్ని తిరిగి కొన్ని కొన్ని ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి ఆ గుర్త్ త్తుగా తెచ్చుకున్నారు అన్నట్టు.
ఆహా అంటే భోజనాలు వాళ్ళే పెట్
జిల్లా ఆ ఇంకా భోజనాలు వాళ్ళే ఏమన ఎక్కడ ఉండాల్సింద అంటే ప్లేస్లు హోటల్స్ ఉంటాయి కదా. అక్కడ కూడా వాళ్ళే చూసుకున్ కుంటారంట అన్ని మొత్తం ఇంకా వాళ్లే మనం డబ్బులు ఇస్తాం కదా
ఓన్లీ అందులో కూర్చుని పోవడమే
అన్లే అందులో కూర్చు కూర్చొని వెళ్ళడం కొన్ని డేస్ మనం అక్కడ పోయి స్నానాల్ చేయడము రెడీ అవ్వడము అట్లా వాళ్ళ రూమ్లు కూడా వాళ్ళే చూస్తారంట.
ఆహా వాళ్ళే చూస్తారు.
వాళ్ళే చూస్తారు హ్మ్ ఫుడ్ కూడా హ్మ్ తినడానికి కూడా వాళ్ళే. వాళ్ళే పెడుతారాంటా ఇంకా మనం ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే. కొనుకోవాలే అంతే
ఒక పది టెంపుల్స్ ఉంటాయా అందులో
ఆ ఉంటే పది కాదు ఒక పదిహేను ఇరవై దాకపోయిళంట అవి అందులో కూడా పెద్ పెద్ద గుళ్లకే పోయిలాంటా. వాళ్ళు
ఈ రామేశ్వరం అంటే చాలా పెద్ద గుళ్లు మరి అంత దూరం
ఆ మళ్ళా అసలే అసలు ఇంకా హైలైట్ అది ఏంటిది ఆ గోల్డెన్ టెంపుల్ అంటార్ కదా గోల్డన్ టెంపుల్ కూడా వోయ్ పెళ్లంట వాళ్ళు బాగుంది అసలు అంత బంగారంతో ఎట్లా చేసిల్లో ఏమో అసలని ఆశ్చర్యపోది తున్నారు ఇంకా కాశీకి పోయిలంటే అక్కడ ఆ నీళ్ళు ఆ సేవాలు ఆ భాష అసలు ఏమని వాళ్ళు అక్కడ పోయేచ్చినాక ఏమంటారంటే మనకు హిందీ రావాలి ఎక్కడి పోయినా అని అంటున్నారు వాళ్ళు
వ అంటే ఇప్పుడు కాశీ లా ఇట్లా నిజంగానే శేవాలు ఇట్లా ఉంటాయంటనా
ఓ అసలు చాలా వస్తాయంట గుట్టలు గుట్టలు వస్తాయాంట వస్తా ఉంటాయంట కొలు కాలు చేస్తా ఉంటాంటే సగం లినే ముందుకే ఇట్లా తోసేస్తా ఉంటారంట వాటర్లు అసలు మనమే మనమేమో ఊర్లలోనే ఏమో ఇంత జాగ్రత్తగా పద్ధతిగా తీసుకపోత్ తరు కర్మకాండలు మంచిగా చేసి వస్తారు కానీ అక్కడ అట్లా కాదంట ఆసలు అంటే చితి పేచి వెంటనే సగం పూర్తిగా కా కంప్లీట్ గా కాలక ముందే ఇంకా బూర్ది కాక ముందుకే తీసేస్తారంట మళ్ళీ ఇంకొకటి వస్తనే ఉంటాయింట అసలు ఖాళీయ ఉండదంట అక్కడ అక్క అసలు అక్కడ చూస్తే భయం అయితదంట అన్ని స్ సేవాలోస్తాయంట అసలు అంటే ఏమంటారంటే మన చావు పుట్టుక ఎక్కడ జరిగినా గాని మన చచ్చేంతలోపు ఒక్కసారైనా కాశీ పోవాలి అని అంటరు కదా మన పెద్దవాళ్ళు విన్నర ఈ మాట
ఆ విన్నా విన్నా
క్కడ ఇప్పుడు మనం ముసలి మన నానమ్మ వాళ్ళు గిట్లా ఉంటారు కదా వాళ్ళు ఏమంటరంటే నేను ఉన్నప్పుడే ఇక్కడ కాశీలో పెట్టుకుంటా ఇంగ ఎప్పటికి అవసరం లేకున్నా ఇంకాదని కొంతమంది పెట్టించుకొని కూడా వస్తారంట అట్లా
అవునా అయితే దేవ్ చెప్పిన వాళ్లై పంపిస్తారు పోవచ్చు
అయితే నేను కూడా అట్లే అనుకున్నా చనిపోయిన వాళ్ళ ఆస్తికలు తీసుకుపోయిగలుపుతారు అని మనం బ్రతికు కుండగా ఎట్లా పెట్టుకుంటారు అ ని అయితే అప్పుడు చేస్తారో చెయ్యరో ఇక్కడ పెట్టుకుంటే ఇంగ మోక్షం వస్తది శివుడి ఉన్న స్థానం గదా అది అని కొంతమంది పెట్టిచ్చుకుంటారన్ టట్లా
కానీ ఇప్పుడు ఇట్లా అంటాల గాని అప్పుడు ఈ వెనకటనంట కాశీకి పోయినోళ్ళసలు రారంట తెలుసా
అవును తిరిగి రారంట
టిగ మేము ఇగ
అన్ని చూచేసినాము ఇంగ నాకు ఇంకేం లేదు అన్నప్పుడు మాత్రమే అక్కడ పోతే అక్కడ పోతారంట వాళ్ళు
అక్కడ పోయేదంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రాకపోయేదంట ఇ ఇప్పుడంటే వెళ్ చాలుగాని అప్పుడు మళ్ళీ దంటా మరి ఏమయ్యేదో ఏమో మరి
అవునసలు అంటే అప్పుడు వాళ్ళకి కొంచెం జ్ఞానం ఎక్కువ ఆచారాలు పద్ధతులు పాటింపులు ఎక్కువ ఇప్పుడు మనం అంతా పట్టిచ్చుకోట్లేము గానీ ఇప్పుడు మనకు ఉద్యోగ గాలీ అని అవి ఇవి అని ఇవే సరిపోతున్నాయి అసలు పక్కన ఏం జరుగుతాంది ఏం పట్టిచ్చు ఉంటాను
అవును మన పక్కింట్లో ఏం జరుగుతాందో మనకు తెల్వదు
మన ఇంట్లో మన ఇంట్లో ఉండే మన ఫ్యామిలీ జరుగుతాందో కూడా మనకి తెలీయదు వాళు చెప్పేంతవరకి ఎందుకంటే మనం అంతా గమనించడం ఆపేషినాం
ఆ పిల్చినం నిజంగానే
ఉం మన పిల్లలేమనుకుంటున్నారు మన తల్లి దండ్రులు ఏమనుకుంటున్నరు అసలు వా సంతోషంగున్నరా లేరా అసలు ఏమైతుంది వాళ్ళకి వాళ్ళ జీవితంలో అసలు కనీసం కూర్చొని అడుగుదామన్న ఆలోచన వాళ్ళకి ఉండదు చెప్దామని వీళ్ళకి ఉండదు ఇప్పుడు తలిండులకి పిల్లలరి మద్ య గ్యాబ్ వస్తా ఉన్నది కానీ అడగాలి ఎంత లేట్ అయినా అని నాకు అనిపించేది. నేను గు డ మా ఇంట్లో చెప్తా ఉంటా ఇట్లా అడగాలి అని
టైము మనకి ఎంత లేకపోయినా కొంచెం టైం అన్నది పిల్లలక్
పిల్లలకి ఇవ్వాలి పిల్లలకైనా పిల్లల తల్లిదండ్రలకైనా ఇవ్ వ్వాలి వేరే వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు కదా. మన తల్లిదండ్రులు పిల్లలు అంతే మనకు మనం చెప్పుకొ పోతే ఎట్లా.
వాళ్ళు ఇగ చదువపోయినా భయపడతాల్లు చదువు వచ్చినా భయపడత్
ఇప్పుడు ఇంకా సెన్సిటివ్గా అయిపోయిళ్ళు పిల్లలు చదివట్ల్ లేదని ఒక్క మాట అన్నా చనిపోతా ఉన్నరు నా. ఫ్రెండ్స్ లో చాలా మంది పిల్లలు అట్లే చనిపోయిల్లు న నేనైతే మస్తు బాధ అనిపించింది. అయ్యో ఎందుకు అట్లా ఒక్క మాట అడిగి ఉ నేనున్నా ఏం గాదు ను చదివినా చదువకపోయినా మేము ఉన్నాం అని చెప్తే బాగుండేది కదా.
అవును అసలు బగా రా కావాలని ఫోర్స్ చెయ్యద్దు పిల్లల్ని
వాళ్ళకి ఏదైతే నచ్చుతదో దానిలో పంపియాలి
ఒక చదువుకున్నోళ్ళే బాగుపడరు కదా ఈ రోజు లల్లా
తెలివి తెలివి ఉండాలి అంటే ఎక్కడ ఎట్లైనా బతకగలుగు తరు చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు తెలివి ఉండాలి.
ఆ భరోసా అనేది మనమే ఇవ్వాలి పిల్లలక్
హ్మ్ అవును అసలు
ఇగ చెప్పుకోలేక కూడా చాలా మంది చనిపోతాల్లసలు ఏమనుకుంటరో నలుగురు
అవును మొన్న న్యూస్ జూషిల్లా లాస్ లు ఘోరమ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అబ్బ అబ్బా ఇట్లా చంపేసి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని అసలు వాడికీ ఎందో ఓ రోజులు
వైష్ణవి అనుకుంటా
ఆ అవునవును
చూసినా నేను గూడా అసలు గోరం అందరు ఇప్పుడు పాలాభిషేకం చేస్ చాలు కానీ నీ అమ్మున్నప్పుడు ఏం అసలు అయిన కూడా అంత టైమ్ కూడా లేదు అసలు ఇట్ల ఇం
ఊ ఉన్నప్పుడే అలాంటి త ఇష్టం ఉండి చేసుకున్నా వా అతను చంపి ఇష్టం లేకుండా ఎంత మంది బ్రతికి ఉండట్లేరు తను సొంతంగా వాడికి ఇష్టం లేకపోతే వదిలేసి ఉండొచ్చుగా
అవనే పాపం
ఆమె జీవితం ఏ ఉండ ఆమె చిన్న ఏజ్ మళ్ళీ
లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది పాపము ఆమెది
ఊమ్
మళ్ళీ మల్ల అమమ్మ కూడ్ ముందు రూములె ఉన్నర
ఊ
ఘోరం అనిపించింది అసలు అసలు ఈ రోజులలా చావులయితే అసలు ఎట్లొతనఇ ఇప్పుడు మనతో మాట్లాడిన నోళ్లే తెల్లారే సరికి ఏమై అసలు అర్థమయితలేదు ఇంటనే కాదు ఇప్పుడు ఈ రోగాలు కూడా అట్ నే ఉన్నాయి మనుషులకు
అవునవును
సదన్ గా హార్ట్ స్ట్రోక్ అంటారు చనిపోతాం మనం ఇవాళ మంచిగా ఉండాల రేపటి వరకే ఆ సొద్దనే ఉంటదు ఊ అసలు సమాజమే అట్ల అయింది మ్ అయితే మీరూ అది
ఊ చెప్పండి వెళ్ళ వెళ్ళాలి వెళ్ళాలి మీరు ఓస్తారంటే మేము కూడా చెప్తాము
అదే ఏ ఏఓ ఏం ఏం ప్లాన్ చేయి
ఇక్కడ అక్కడయితే దగ్గరే ఉన్నాయి కదా మంచ్ ఎవరంగేలంటే ఉన్నా నేనే నేను మా బ్రదర్స్ మేమ అందరం పోయి వచ్చేసినము ఒక వన్ డే టు వన్ టూ డేస్ టూ డేస్ లో అన్ని చూడచ్చు మంచిగా
వట్లే జరిపోద్దు అంటారా
సరిపోతది ఇక్కడ దగ్గరేగా
హ్మ్ వెళ్దాం మరి
ఇట్లా ఉంటది కని దగ్గరే కాబట్టి ఏమికాదు ఇట్లా మీరు సన్నగిరి యాదగిరిలోండి పోయొచ్చి ల్లా
హ్మ్ మేమ్ సన్నగిరికి ఎల్లాం బాన్నది టే
చూల్లేదండి చూద్దామని ఇప్పుడు అనుకున్నా అసలు కుదరట్లేదు ఎక్కడికి
అసలు బంగారం దగ దగ మెరుస్తాంటది గ్రహమైత్రేయమ్
అంటే ఇక్కడ వెం వెంకటేశ్వరల స్వామి గారు ఇక్కడ ఉన్నది
ఆ లక్ష్మి లక్ష్ మీ దేవి వెంకటేశ్వరులు
నరసింహస్వామి ఉండి యాదగిరి కు తెవెండేస్ సింహస్వామి నరసింహస్వామి టెబుల్ ని కూడా చూసిన అది బాంటది రాతితో చేసి ఉంటారు కదా మొత్తము
యాదగిరి గుట్ట విష
చూస చూస టూటి మూడుసార్లు ఏమొ చూసినా అనుకుంటా మూసుంటారు నాకు కూడా బాగా నచ్చింది అది
ఇక్కడ ఇట్లా పడుకొని
స్వర్ణగిరి స్వర్ణగిరి అవునువును చూడాలి నేను కూడా ఇప్పుడు ఇప్పుడు వెళ్దాం అంటున్నారు కదా వెళ్దాం నేను కూడా చెప్తా మీక ఓకేనా హ్మ్ సరే అండి మరి బాయ్ అకా